ఆ చెప్పండి
మా ఫ్రెండ్కిి ఆ పెళ్ళి చేసుకోవాలని ఏయర్ అనుకుంటా ఉంది
ఎవరు ఆ ఫ్రెండ్ అంటే మీ సర్కిల్ల్లో అంటే డిగ్రీ ఫ్రెండ్సా ఇంటర్ ఫ్రెండ్సా
ఎవరో ఒకరులేండి ఎవరైతే ఏముంది అంటే లోకేషన్కి ఏ లోకేషన్స్కిలి ప్రీ వెడ్డింగ్ శూట్ చేస్తే బాగుంటుంది
అంటే వాళ్ళు ఎట్లా కొంచెం ట్రెండీగా చేయాల అనుకుంటున్నారా లేకపోతే రొటీన్ గా చేయాలనుకుంటున్నారా
ఆ ట్రెండీ గానే
ట్రెండీ గా అంటే ఇంకా అంటార్క్టికా లో మంచు కొండలు ఆ పెంగవిన్స్
అ నార్మల్గా ఇక్కడ నుంచి అఫోర్డ్ చేసే అంత చెప్తే చాలా రీజనబుల్ గా ఉండాలి మంచి లొకేషన్స్ ఉండాలి ఫోటోషూట్ బాగా రావాలి
ఫోటోషూట్ బాగా రావాలంటే ఫోటోగ్రాఫర్ చేతుల్లో ఉంటుంది
ఫోటోగ్రాఫర్ ఏమో అంటే లొకేషన్స్ ముందు కనుక్కొని దానికి తగినట్టు డ్రెస్సింగ్స్ తీసుకొని మంచి ఫోటోగ్రాఫర్ కి డబ్బులు ఇస్తే వాళ్ళే వస్తరూ ఫస్ట్ లొకేషన్ డ్రెస్సెస్ దాని దాని గురించి చూద్దామని లొకేషన్స్ కనుక్కుందామని అడిగానండి
ఇప్పుడు టెంపుల్ లొకేషన్స్ అయితే మీరు ట్రెడిషనల్ క్లాత్స్ వేసుకొని టైనా టెంపుల్ కేళ్లాచ్చు అదొకటి లేదు మేము మోడర్న్ ఫోటోషూట్ కావాలంటే ఇంకా మోడర్న్ ఫోటో కోసం కొంచెం సిటీస్ కి అట్లాంటి చోట వెళ్ళొచ్చు
అంటే ఆమస్ట్ ఎక్కువ అందరు బీచెస్ దగ్గర వెళ్తారు కదా బీచెస్ బీచెస్ దగ్గరికి వెళ్తారు కదా
అది రొటీన్ బీచెస్ అంటే అది రొటీన్ అనమాట ఇప్పుడు
ఆ అదే అలాగ బి
టీన్గా
ఆర్కిటెక్చరు అలా ఉంటాయి కదా
మ్మ్
అలాగ ఎక్కడికి వెళతే బాగుంటుంది అంటారు
అంటే ఇప్పుడు ఒక సిక్స్ అవర్స్ టెన్ అవర్స్ జర్నీ చేసే పని అయితే హంపికి వెళ్ళచు
మ్మ్ అక్కడ ఫోటో షూట్స్ అన్ని చేస్తరా
ఫోటోషూట్ చేసుకోవచ్చు కానీ ప్ల్గింగ్స్ అవి అన్ని ఉండవు కథ మనము బ్యాటరీ స పెట్టుకని ఎలాలి మామలు అవుట్ డోర్ షూటింగ్స్ కంతా అన్ని ఉంటాయి కాకపోతే అయితే అఔట్డోర్ షూటింగ్స్ అంతా కెమెరాలు ఫ్లాష్ లైట్లు అన్నీ కొంచెం బ్యాటరీల అన్ని చెక్ చేసుకొని వెళ్ళాల్సి వస్తది
ఓకే ఓకే ఇప్పుడు తిరుమలలో అలాగ ఏమన్నా ఉంటుందా
తిరుమలలో ఫోటో షూట్ చేయకూడదండి
ఓకే అండి ఓకే
తిరుమలాలు చేయకూడదు మీరు ఇ ఎక్కడన్నా చేసుకోవచ్చు తిరుపతి తి ఆ తరిచానవరు అంట చోట అంటి చోట్లలో
అంటే పురాతనమైన కట్టడాలు ఏమన్నా ఉన్నాయా.
పురాతనమైనాకట్టడాలు దగ్గర్లో అంటే ఇంకా అదే మరి. కృష్ణదేవరాయల కోట అని చంద్రగిరి దగ్గరలో ఒకటి ఉంది.
ఓకే అక్కడ ఫొటోస్కు అలో ఉంటుందా.
అక్కడ చేసుకోవచ్చు. ఫోటోషూట్ ఎంట్రీ ఫీజు ఉంటాది ఎంట్రీ ఫీజ్ తీసుకొని షూట్ చేసుకోవచ్చు. ఫొటోస్ కూడా కెమెరా కూడా రెంట్ ఉంటుంది అనుకుంటా నాకు తెలీదు.
ఓకే ఓకే
అది లోపలికి కెమెరా తీసుకెళ్ళాలంటే. ఇంకా లేదు మాకు కొంచెం అడ్వెంచరస్గా కావాలంటే గండి కోటకు ఎళ్ళొచ్చు.
గండి కోటకా అది దగ్గరేనా దగ్గరే అంటే ఫోర్ ఫైవ్ అవర్స్ జర్నీ. ఓకే ఓకే అక్కడ ఎలాంటి ప్లేస్ ఉంటుంది గండికోట్లో. గండికోట అంటే అదీ
ఒక క్యాంప్
క్యాంపింగ్ ఫ్లేస్ అనమాట. ఓకే ఓకే మరి క్యాంపింగ్ ప్లేస్ లో ఈ రెడ్ శాండిల్స్ దొరుకుతయా.
క్యాంపింగ్ ప్లేస్ కి రెడ్ శాండిల్స్ కి సంబంధం ఏమన్నా ఉందా.
అంటే క్యాపింగ్ ప్లేస్ అంతా ఇప్పుడు ఫారెస్ట్ లోనే కదా ఉంటుంది నార్మల్
అది కూంబింగ్. కూంబింగ్ వేరు క్యాంపింగ్ వేరు.
ఓకే ఓకే
క్యాంపింగ్ అంటే టెంట్ ఏసుకొని క్యాంపు ఫైర్ ఏసుకొని ఉంటారే అది. క్యాంప్ క్యాంపింగ్ అంటారు. కూంబింగ్ అంటే ఇవి స్మగ్లింగ్ చేసే వాటిని కూంబింగ్ అంటరు.
అంటే నేను స్మగ్లర్స్ గురించి మాట్లాడడం లేదు. క్యాంపెయిన్ చేసేదానికి మాములుగా ఫారెస్ట్
క్యాంపైన్ అంటే మళ్ళా అది వేరే అయిపోతాది క్యాంపైన్ వేరు. అది ట్రెక్కింగ్ అంటారు మౌం టెయిల్సు వాటికి వెళ్ళేదాన్ని ట్రెక్కింగ్ అంటారు ఇంగ్లీష్ లో. క్యాంపయిన్ అంటే అది క్యాంపయిన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నారంటే టీచర్స్ క్యాంపైన్ వెళ్తారే అది క్యాంపైన్ అంటారు. క్యాంపింగ్ అంటే అది టెంట్ ఏసుకొని క్యాంప్ క్యాంప్ ఫైర్ చేసుకోవడాన్ని క్యాంపింగ్ అంటారు.
ఓకే అంటే మేం నేను అంత ఇంగ్లీష్ లో ఊర్లేండి.
హ్
హ్ ఇంకా నేను చాలా నేర్చుకోవాలి. మీరు మీరు చెప్పినవన్నీ ఇంకా నేను నేర్చుకొని తర్వాత ఎవరికన్నా చెప్పడంలో సహాయపడతాను.
అంతే అండి.
ఇగా ఇంకా జ్వేవెలరీస్ వాటిల గురించి ఏమన్నా ఐడియా ఉందా. గోల్డ్ రేట్ పెరిగిందే కదా. ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అంటారా లేదంటే అవసరం లేదంటారా. గోల్డ్ రేట్స్ పెరుగుతుందంటారు తగ్గుతుందంటారు ఏది నమ్మాలి అర్ధం కాకుండా ఉంది.
టోల్ రేట్స్ అయితే మళ్ళీ ఇప్పుడు డౌన్ అయినాయి.
అ
కోయాట్లో ఇక్కడ మనకు అవ్వట్లేదు ఇక్కడ అవ్వలేదు కా పోతే అక్కడ సెల్లర్స్ క అయినాయివి.
ప్స్ ఓకే ఇప్పుడు మనం అక్కడి నుంచి కూడా బై చేసుకొని తీసుకురాలేం. కదా అంటే పర్సన్ కి ఇన్ని గ్రామ్స్ అనే ఉంటుంది కదా.
ఆ ఫార్టీ గ్రామ్స్ అంటేవి జెంట్స్ క అయితే ఫార్టీ గ్రామ్స్ లేడీస్కి అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అనుకుంటాను.
ఓకే మరి అక్కడంతా ప్యూర్ గోల్డ్ ఉంటుందా ఏదన్నా?
ప్యూర్ గోల్డ్ కంత అన్నీ ప్యూర్గోల్డె ఉంటాయి.
అక్కడ ఎవరనా తెలిసిన వాళ్ళు ఉంటే తెప్పించుకోవడం అట్లా ఏమైనా సాధ్యపడుతు
అక్కడేవరు తెలిదు. ఒకవేళ ఉన్నా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ సి తెచ్ ఉంటారు కదా మనకే నిర్దస్తారు.
అంటే ఇంకా కోయట్ కి గోల్డ్ కొనడానికే వెళ్ళాలంటే ఆ డబ్బులతో ఇక్కడ మనం కొనుక్కోవచ్చు కదా.
అవును
మ్ అడు మనకి గోల్ రేట్ తగ్గినట్లు ఇక్కడ ఉండదుగద.
ఉండదు కాకపోతే వేరియేషన్ అనేది కొంచం ఉంటాది. ఇప్పుడు అక్కడ వంద రూపాయలు అంటే మనం ఇక్కడ ఖర్చు తొంభై రూపాయలు అయినప్పుడు మనకు పది రూపాయలు మిగిలినట్టు అనుకున్నప్పుడు తెచ్చుకోవచ్చు వెళ్ళి కూడా మనం
మ్ దానికి ఇప్పుడు వీసా కూడా అప్లై చేసుకోవాలి. కదా మళ్నం అక్కడికి వెళ్ళాలంటే?
అవును
విసా లేకుండా ఎందుకు వెళ్లలేము?
వీసా అంటే ఒక కంట్రీ నుండి, ఒక కంట్రీకి వెళ్ళేలేదానికి ఆ వీస్ అనేసి పర్మిషన్స్ ఎవరు పడితే వాళ్ళు రాకుండా క ఉండడానికి ఒక కంట్రీ వాళ్ళ దేశాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి వీసా అనేది ఒకటి. క్రియేట్ చేస్తారు.
ఇంత స్ట్రిక్ట్ గా ఉండేటప్పుడు టెర్రరిస్ట్ లు అలా అంతా ఎలాగ వచ్చేస్తున్నారు మరి?
వాళ్ళు ఇట్లా అఫిషియల్గా ఇప్పుడు మనము ఇక్కడ నుండి దుబాయ్కి వెళ్ళాలంటే మెయిన్ వేస్ ఉంటాయి సీ వేస్ ఉంటాది, ఎయిర్ వేస్ ఉంటాయి. సివిఎస్ లోకి మనకి దానికి తగిన టికెటింగ్ అవన్నీ ఉంటాయి. వీసా అంటే ఇంకా ఫ్లైట్ వీసాలు ఉంటాయి. ఇవి కాకుండా మనము అడ్డదారులలో అట్లా, ఇట్లా వెళ్ళిపోయేదానికి ఛాన్సెస్ ఉంది. తప్పించుకొని తప్పించుకొని ఏళ్తే అ అది టెర్రరిస్ట్ లో ఇట్లాంటి రూట్స్ తెచ్చుకుంటారు.
ఓకే ఓకే ఓకే అండి మాకు తెలియని ఎన్నో విషయాలని మీరు షేర్ చేసుకున్నారు.
మ్ హలో
హలో చెప్పండి?
ఇంకా మరి మీరు వెళ్తున్నారా అయితే?
ఎక్కడికి అండి? కోయిట్కకెల్లడం. ఇప్పుడైతే గోల్డ్ కొనే ఆలోచన లేదులేండి. ప్రైజ్ ఒకవేళ ఇక్కడ గోల్డ్ వార్ ఫ్రీ జరుగుతంది గ్యాసెస్ అంతా లేవంట అన్నారు
గ్యాసెస్ కూడా ఇబ్బంది ఏం లేదు గ్యాసెస్ లాస్ట్ నై ట్ మనకి పర్మిషన్స్ ఇచ్చి పంపించారు ఇండియాకి కాబట్టి ఇండియా ఈ స ఇబ్బంది ఏం లేదు
ఓకే అండి పాపం ఇరాన్ లో వాళ్ళంతా ఎలా ఉన్నారో ఏంటో
బెంగాాల
ఇరాన్ వాళ్ అంత పాపం అక్కడున్న ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు కదా
ఏమో మరి నాకు తెలిదు నాకు ఎవరు తెలిసినోళ్ళు లేరు ఇరాన్ లో
ఓకే మీరంతా సోషల్ మీడియా న్యూస్ అంతా చూడరా
మాకంతా ఆ మా మ సర్కిల్లో ఉండేటివే వస్తా ఉంటాయ్
ఓకే అండి అంటే మేము ప్రపంచవ్యాప్తంగా చూస్తా ఉంటాం కాబట్టి అన్నిీ తెలుసుకుంటా ఉంటాము
అదే మారి
సరే అండి ఉంటాను
ఎక్కడ ఉంటారు మీరు మాముూలుగా వద్దలేండి నాకు టైం లేదు
ఓకే అండి